ఆ చెప్పండి
హాయ్ అండి
హలో అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి బయట తిరుగుతున్నాం అటు ఇటు
ఓ
ఉహుహు
ఇప్పుడే విలేజెస్ గురించి మాట్లాడు అనుకున్నాం గదా విలేజెస్ లో నైట్ ఇట్లా ఉంటంది అట్లా ఇట్లా అని
ఆ అవునండి
అంటే బయట గాలికి తిరగడం కూడా ఒక హ్యాపీనెస్ మనకి
ఉ ఇప్పుడు మళ్ళీ సమ్మర్ గదా లోపల మొత్తం ఉడుకుతంది ఇంకా బయటన అయితే ఎంత చల్లగా ఉందో ఇప్పుడైతే అందరు టెర్రస్ పైకి పోయి పడుకుంటరు టెర్రస్ లేనళ్ళు బయట మంచలు ఎసుకొని పడుకుంటరు ఎంత బాగుంటది ఆమూని చూసుకుంటడా చుక్కల్ చూసుకుని పడుకుంటా అంటే
సమ్మలో ఇంకా చల్లగాలొస్తది అసలు బయట వడుకోవడం పైన సన్ పైన మూన్ ఇంకా నక్షత్రాలు అది చూస్తూ నిద్ర పోవడం వేరే ఉంటది
నాక్షేత్రాలెక్క పెట్టుకుంటూ పడుకోవడం
అవును విలేజ్ లో ఉంటే ఇవన్నీ జేయవచ్చు
చూడొచ్చు
ఇంగ అసలు సమ్మర్ అంటే లేదండి
ఓ
మీరు
ఇంకా లేదండి ఇప్పుడే కర్రీ వండాను
వావ్ మీకు వంట వండడం వచ్చా
చాలా బాగొచ్చండి
మీరు స్పెషల్ గా ఏం ఏం వంట బాగా ఎస్తారు
స్పెషల్ అంటే అన్ని ఇగ అన్ని సేమ్ ఇప్పుడన్ ఇప్పుడైతే ఎగ్ అండి నా
మీకు ఫేవరెట్ కర్రీ ఎంటి మీరు వండిందాంట్లో
నాక అన్ని నచ్చుతాయి మరి అంత హెవీగా దింటే గూడా ఏది నచ్చదు అందుకే
లైక్ ఫెవరెట్ చికెన్ ఎగ్ పప్పు సాంబార్
పప్పు అండ్ చిక్కుడుగాయ అంటే చానా ఇష్టం
అసలు పప్పు, అప్పడం
అందులో పూరి అన్న ఏమన్నా ఉంటే తిన్నాడేమో
ఇంకా మామిడికాయ పచ్చడ అసలు ఆ కాంబినేషనే వేరుంటాది
సీజన్ లో మొత్తం అవే తినాలని ఉంటది చార్లో తోటే తినాలనుండే ఇంకా చారు అయితే ఇంకా చాలా బాగుండే చార్లు, పప్పులు ఇప్పుడు ఫ్రైలు ఇట్లా అవి ఏం తిన బుద్ధి కావు ఈ సమ్మర్ సీజన్ లో
అసలు ఇంత ఫుల్ మీల్స్ తిన్నాక కర్డ్ కలుపుకొని తింటే మధ్యాహ్నం మంచి నిద్రవ్వట్టు
కుల తింటే
వావ్ అది అందరు కలిసి తినుంటే
అంటే నేను ఆ చెట్టు దగ్గరనే ఉండి మాట్లాడుతున్నా అంటే సడన్ గా చూసేసరికి ఆ చెట్టు చూసా అన్నట్టు అట్లా గుర్తు గుర్తుకు వచ్చింది అరిటాకులో తింటే ఎట్లుంటదనేసి
చాలా బాగుంటది అరి అరిటాకు లో తినడం
చాలా అంటే చాలా మేము నోములప్పుడు అట్లా అందరం కలిసే తింటామని చెప్పాను కదా అప్పుడు అరిటాక్ లో తిన్నామనేసి ప్లాన్ వేసినాం కానీ అది వర్క్ ఔట్ కాలే అవన్నీ మళ్ళీ కడగాలి అంత పెద్ద ప్రాసెస్ అనేసి మళ్ళీ ప్లాస్టిక్ విస్తర కట్టలు తెచ్చిళ్ళు అందులోనే తిన్నం ఇంగా
ఇప్పుడైతే అరిటాకులో ప్లాన్ చేయండి ఖచ్చితంగా
ఖచ్చితంగా అప్పటి వరకు ఎయిలా తన్నదు
ఓకే నాకు ఎగ్ కర్రి ఎలా వండారో చెప్తారా
ఎగ్ ఆమ్లేటా ఎగ్గు
సరే మీరి ఇప్పుడు వండినా కర్రి
ఎగ్ ఆమ్లేట్
ఓకే
మ్మ్
ఎట్ల చేసిండు
ఫస్ట్ అ దన్ని ఉడకబెట్టి అందుదాం అనుకున్నాం కాని మళ్ళీ ఎగ్ ఆమ్లెట్ చేసేశా నేను
ఓకే
ఫస్ట్ దాంట్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ కట్ చేసినవి ఉంటే అందులో వేస్తాం ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాం ఒక టూ ఎగ్స్ కి
మ్మ్
అవి మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక వచ్చినాక అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసినాం తర్వాత అది కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం పసుపేసినాం తరవాత టమోట ఎషేశి ఆ దానిపైన కొంచెం సాల్ట్ మనకు ఎంతయితే సరిపోద్దో అంత సాల్ట్ వేసి కొద్దిసేపు అట్లా పక్కగా పెట్టాలిన్నట్టు అంటే మంట పెట్టేసి దానిపైన ప్లేట్ పెట్టేసి ఉంటే ఆ టమాటోస్ అనేటి సాల్ట్ కి ఇట్లా సర్వయి మంచి ఉడుకుతాయి
ఓకే సో సాల్ట్ వేయడం ఓకే ఉప్పు ఉప్పు వేయడం వల్ల ఫాస్ట్గా ఉడికుతాం నార్మల్గా ఉడకడం కంటే
ఆ తర్వాత అందులోనే అందులోనే ఎగ్స్ కొట్టి కొట్టి బోస అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకున్నా అంటే మనకి టేస్ట్ క తగ్గట్టు ఇంకా ఎక్కువ కారం తినేటల అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ మనకి కర్రీ కూడా స్మెల్ ఇట్లా నీచు నీచు లాగా ఇట్లా రాకపో రాకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి ఎగ్ ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలింటే
ఓ ఇది కూడా ఇంకో రక్ అసలు మీ దగ్గర నుంచి కర్రీ వండి ఉండడం వెళ్ళ అ కాకుండాది ఫిక్స్ కూడా నేర్చుకోవచ్చు
కొంచెం కొంచెం తెలుసు
అ
తర్వాత కొంచెం అందులోనే ఆ కారం ఉడికిన తర్వాత ఏమంట కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి ఒక వన్ మినిట్ ఆగేసి
చాలా బాగా వచ్చినట్టుంది కరీ రీజాలు
చాలా బాగుంది స్మెల్ అయితే ఎంత బాగుందో
తినాలా నుంది మీరు చెప్తుండి సేమ్ మీరు చెప్పిన ప్రాసెస్ లోనే నేను కూడా వండుకొని ఉంటాను
అందుకని చాలా బాగుంటాయి టేస్ట్
సరే మీరు నాకు ఇప్పుడు ఎగ్గట రీల వండాలో నేర్పించినందుకు ధన్యవాదాలు
యి
అండ్ అది మీ స్టైల్ లో నేర్పిస్తున్నాను మీకు ఎందుకంటే మీకు వంట వండడంతో పాటు ఎట్లా వండాలి ఎట్లా వే ఏం రాకుండా ఉంటది ఇట్లాంటి స్ట్రిక్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు అసలు వంట వండడం గొప్ప కాదు ఇవన్నీ వె బగా అండ్ ఎట్లా వండితే ఎట్లా బాగా వస్తుంది అనేవి
మరీ ఎక్కియాకండి నన్ను
అట్లనే మళ్ళీ పొయ్యి మీద వండుతే ఆ టేస్ట్ ఇంకా
నిక్ నీకు నిజం చెప్పాలా నేను నిజంగా పోయి మీదనే అండిన
వాహ్ అయినా ఇప్పుడు గ్యాసెస్ కరువ ఉంది కదండి పోయిలే వాళ్
ఆ మేము ఎట్లా అనుకున్నామన్ అంటే ఎన్ని డేస్ గ్యాస్ పైన అండుకున్నాం కదా ఈ కొద్ది రోజులైనా పయ్యి మీద అంకుంటే బాగుంటా కదా అనేసి
వావ్ నైస్ అండి
ఉమ్
అయినా పోయి మీద వండినా వంటక్ ఈ గ్యాస్ పైన వండిన వండకి చాలా తేడా ఉంటంది కర్రీ టేస్టీగా వస్తాద్ అనుకుంటా పోయ్ మీద వండుతే
చాలా
వీళ్ళైనప్పుడు పోయి మీద వండుకొని తినడమే చాలా బెస్ట్ అండ్ అందులో నాటు కోడి
యాహౌ నేను ఎప్పుడు తినలేదండి మీరు తిన్నారా
తిన్నాండి నాటుకోడి పులుసు
ఓహ్
చిక్
అంటే చిన్నప్పుడు తిన్నా కావచ్చు కాని ఆ టేస్ట్ నాకు ఇప్పటికిీ ఉన్
గుర్తులేనంటుంది మీరు మళ్ళీ వండిపించుకోండి ఈసారి పక్ క్క నాటుకోడు పుల్సు అండ్ అది కూడా ఏదైనా నాన్ వెజ్ అండి నా పొయ్యి మీద వండిపించుకోండి చండీ
నాటు కోడి పులుసు ఎట్లా వండుతారు యు డోంట్ మైండ్ ఆ
జస్ట్ నాటుకోడినీ తిస్ కావాలి నాటుకోడి నీ పీసెస్ కట్ చేస్కో
ఆహ్ కట్ చేసుకొని
దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి ఆయిల్ అయినా ఆనియన్స్ మిర్చి అల్లమ్మ వెల్లుల్లి పేస్ట్ ఆ సేమ్ చికెన్ లాగానే కాకపోతే సూప్ పెట్టుకుంటాం మనం ఇ ఇ గాడే మీకు తెలిసింది మిరు నన్ను బతికించరు ఇప్పుడు అసలు కర్రీస్ వండడం ఒక ఆర్ట్ అండి మీకు వంట బాగా వచ్చిందంటే మీ మమ్మీ చాల గ్రేట్ అండి చాల బాగా నేర్పించింది
మమ్మీ నేర్పేయలే దానికి అదే వచ్చింది
అయితే మీరు చాలా గ్రేట్ అండి నేర్చుకున్నందుకు
హ
అంత ఓపిక కూడా ఉండాలి వండడానికి అన్నింటికి
నాకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగువండుతా అసలు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం అసలు ఏది చెయ్యి అసలు కూర్చిన కాంచెలి కూడా లేవ ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్క ప క పని చేసేస్తా
అసలు వంట వండడం ఒక హ్యాపీనెస్ తో నచ్చి చేస్తే కర్రీ టేస్ట్ ఇంకా అసలు బాగుంటది
ప్రేమతో చేస్తే మధురంగా ఉంటది కదా ఏదైనా కృష్ణుడు చెప్తాడు కదా దా
అవునండి
కృష్ణకి లీలా హే అ
మన చేతితోటి పెడతాం కాబట్టి పెట్టేటప్పుడు ఉండాలి హ్యాపీనెస్. అందులోనే కడుపునిండి పోతది
హుహు
ఏమో చెప్తున్నారు కృష్ణకి లీలా
సాంగ్ కృష్ణకి లీలా హే, కృష్ణకి మహిమహే అనుకుంటే వాడుతున్నా సాంగ్.
యా ఆ కృష్ణుడి లీలలే వేరు, కృష్ణడు కృష్ణడు కృష్ణడే ఆయనను ఎవరు మళ్ళీ ఇంకో కృష్ణుడు ఉండడు, అట్లాంటి మనిషి
రా ఉమ్ అసలు ఆ కాలంలో పుట్టినోళ్ళు ఎంత గ్రేట్ అసలు, కృష్ణుని చూసిన వాళ్ళు
అవునండి, సరే అండి బాయ్.
ఉమ్ బాయ్ అండి.